హలో హలో వినిపిస్తుందా. హలో
హలో వినిపిస్తుంది
ఏం చేస్తున్నావ్
ఏం లేదు నేన్ మీరు ఏం చేస్తున్నారు
ఏం లేదు రికార్డ్ వర్క్ ఉంటే చేస్తున్నా మా ఫ్రెండ్
మీకు ఎక్స్టర్నల్స్ ఇంటర్నల్స్ అయిపోయినాయా
కాలేదు
ఇంకేంటి విశేషాలు
చెప్పాలి మీరే
కాలేజ్ కెళ్ళేసి వచ్చారా
ఆ కాలేజ్కి వెళ్ళాము రోజు డే మొత్తం ఒకటే క్లాస్ చెప్పారు డే మొత్తం ఒకటే క్లాస్ చెప్పారు చాలా మధ్యలో ఒక టూ మార్నింగ్ ఒక పిరియడ్ ఖాళీగున్నాం కొంచెం ఆఫ్టర్నూన్ ఫస్ట్ పీరియడ్ ఖాళీగున్నం
ఉమ్ మీరు పునుగులు తింటారా
పునుగుల
మ్ మా దగ్గర ఇక్కడ మంచి చేస్ స్తున్నారు ఇప్పుడు
అవునా
ఉమ్ చాలా మంచిగా చేస్తున్నారు ఉంహు
మళ్ళీ ఆ బయట పుచ్చుకుంటే మళ్ళీ మంచిది కాదు అందుకనికని తిన్లేము మళ్ళీ తర్వాత అన్నం తిన్లేను అవితిం
ఉమ్ హు
ఉమ్ అందుకని
మీకు ఆన్లైన్ క్లాసులు పెడతారా ఉంహు మరి లాగిన్ అయ్యారా
సిక్స్కు ఉంది ఇప్పుడే లాగిన్ అయి ఏం చేస్తాం అవునా ఉమ్ ఇంకా పట్టలేదు స
సిక్స్ అయింది ఆల్రెడీ
ఓహో అవునా చూసుకోలేదు
ఉమ్ హు
ఆ
మేము ఈ రోజు కాలేజ్కి వెళ్ళాం మాకు ఇయ్యాలా మాకు ఎల్లుండి ట్వంటీ ఎయిట్త్ నా మా కాలేజ్ లో ఫెస్ట్ ఉంది. అంటే డ్యాన్స్ పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి
అవునా పార్టిసిపేట్ చేస్తున్నావా
నాకు రాదు డ్యాన్సు మీకు వచ్చా డాన్సు
నాకు రాదు
ఎందుకు మీకు మీరు చెయ్యరా డాన్సు
లేదు అప్పుడు చేయలేదు
ఉంహు డీజె పెట్టినప్పుడు ఎగురతారా మీరు
ఆ అప్పుడు ఒకే అందరిలో అప్పుడు ఎవరుచూడరు కాబట్టి మన డాన్స్ మన కి అప్పుడు
ఆ ఇప్పుడు ఎవరు చూడరునుకొని వేసేయండి
అవునా
ఇప్పుడు కూడా ఎవరు చూడరు అనుకోని స్టేజ్ మీదకి ఎక్కి పర్ఫార్మెన్స్ ఇవ్వండి.
అలా ఎలా
అవు
అలా ఇవద్దు ఆ
ఆ తిన్నారా మధ్యాహ్నం మీరు
తిన్నా
ఏం కర్రి ఓ
గుర్తులేదు
మరి తిన్నారన్నారు
ఆ కర్రీ గుర్తులేదు తిన్నగాని
హ ఇంకేంటి మరి విశేషాలు
చెప్పాలి మీరు ఏమైనా కొత్త ప్లేసెస్ కి టూర్స్ కళ్లాగళ్తారా
ఎల్ ఎల్ మీరెలరా ఎందుకు అవునా
కాదు జూమ్ యాప్ లో ఏంటిది నేమ్ చేంజ్ చేయడం ఎలా
అక్కడ ఎడిట్ ఆప్షన్ ఉడింది
ఉ దాంట్లో అది కనిపించడం లేదు
మీరు లైన్ లో ఒక్క నిమిషం ఉంటారా నేను క్లాస్ లో ఆగన్ అవ్వాలి కొంచెం.
ఓకే
ఎ రాకేశర్ హలో ఆ చెప్పండి
ఆ లాగిన్ అయ్యారా
న అయ్యామండి
ఓకే అయితే నేననవలా
ఇంకేంటి మరి విశేషాలు
చప్పాలి
అ
మీర ఏమైనా కొత్త ప్లేసెస్ ఇప్పటి వరకు ఏ ప్లేసెస్కి వెళ్లారు
మేమా ఉ గుంటూరు గుంటూర్ ఏళ్లనం కృష్ణానది విజిట్ విష్ణు కృష్ణా నది విజిట్ చేసిన చార్మినార్కి కేళ్ళను మెట్రో స్టేషన్ కె వెళ్ళాం మెట్రో ఎక్కారా మీర ఎప్పుడైనా
ఎక్కలేదు
ఉహామ్ మెట్రో స్టేషన్ క వెళ్లినం అన్ని కొన్ని కొన్ని అటుఇటు ఎల్లి అన్ని కొంచుకొని వచ్చినం మేము హ్మ్ మీ అమ్మ వాళ్ళు బాగున్నారా
బాగానే ఉన్నారు
ఉహ్మ్మ్ ఎగ్జామ్స్ మంచిగా రాయండి ఎగ్జామ్స్ అంటున్నారు కదా
చదువుకోవాలి
హ్మ్ మరి క్లాసెస్ అంటున్నారు ఎగ్జామ్స్ అంటున్నారు ఏంటి మీకు ఇంకా సిలబస్ పూర్తిగా లేదా
కాలేదు మీకయిందా
ఆ అయింది మాకు
అవునా
హ్మ్
ఇంకేంటి మరి
మాకు ఆ ఎల్లుండి డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అన్నం కదా
పార్టిసిపేట్ చేయ్ మరి
చేయన్ నేను
ఎందుకు
నాగ్ రాదు
నేర్చుకో
నేర్చుకోవాలి అంటే నాకు రాదు ఫస్టేఫ్ఆల్ ఉ మీరు ఐపీఎల్ చూస్తారా
ఐపీఎల్లా
ఉ
నేన్ చూడ్ను
ఏదన్నా మూవీస్ చూస్తారా మీరు
మూవీస్ ఏదో అప్పుడప్పుడు చూస్తాను వెబ్ సిరీస్ చూస్తాను
ఉహు ఏం వెబ్ సిరీస్ చూసారు దీంట్లో ఇప్పటిదాకా
ఇప్పటిదాకా టూ సైడ్స్ అని
ఉహు టూ సైడ్స్ ఏం ఉండకూడదు కదా
ట్రినిటికి పంప్
హలో
ఆ హలో
రేపు శ్రీరామనవమి పండగ్ కదా మీరు గుడికెళ్లరా
ఏంటి హాస్టల్ మాకు బయటికి ఏల్లఓ ఉండదు
ఉ మరి రెడీ అవుతారా మీరు రేపు
అదేంలేదు తిని రెడీ అవడంలే ఏ బట్ హల్డే రేపు
ఉహు ఎందుకు మంచిగా రెడీ అయ్యి దేవున్ దేవుడికి మొక్కుకొని మంచిగా ఉంటే అయిపోయిద్దిగా
అయిపోయిద్దిగా అంటే ఎలోనే ఉండదు బయటికి ఇంకాడ మొక్కుకోని నన్ను నేను మొక్కుకోన కుదరదుగా
ఉ మీమ్ముల్ని ఓ కొషన్ అడగనా?
అడగండి
కొష్ను
ఆ
అతి పొడవైనా నద్ ది ఏంటిది మన భారతదేశంలో?
నైలు నది
కాదు గంగా నది అత్ పొడవైనది. ఇ
అవునా
ఉ అతి పెద్ అతి పెద్ద రాష్ట్రం వైశాల్యం అంటే దేంట్లో ఉండిద్ది అతి పెద్ద రాష్ట్రం ఏది?
తలిదు నాకు
రాజస్థాన్ అతి పెద్ద రాష్ట్రం జనాభా ఉన్నది ఎక్కడ?
అది తెలీదు
ఉత్తర్ ప్రదేశ్ ఉ సౌ సౌత్ ఎనా నది ఏంటిది మన సౌత్ ఇండియా? గోదావరి భద్రాద్రికి భద్రాద్రి తెలుసా మీకు భద్రాచలం?
తెలిదు
భద్రాచలం
తెలీదు నాకు
భద్రచలం తెలీదా?
తెలీదు
ఓ ఒక నిమిషం ఉండరా నాకైతే సిగ్నల్ లేక క్లాస్ కట్ అయింది.
హలో
సిగ్ క్లాస్ కట్ అయింది
అవునా సరే మరి ఆ ఇంకేంటి ఇప్పుడు క్లాస్ లాగిన్ అవ్వాలా?
ఆ లాగిన్ అవ్వాలిగా పోరా అట్ల నా ఉ ఇప్పు చేస్తు
రావట్లేదా?
ఆ వచ్చింది అంటే ఆ క్లా స్ సంథింగ్ ఏదో అయ్యింది అనుకుంటా, అందువల్ల క్లాస్ కట్ చేసారు. ఉమ్
సరే మరి క్లాస్ ఇంటారా మరి?
లేదు మీతో మాట్లాడత
వద్దులెండి క్లాసినండి ఫస్టు
మీరేవో బాగా మాట్లాడుతున్నారు కదండి మీతో మాట్లాడు
బాయ్
ఒక్క నిమిషం ఆగండి మాట్లాడాలి మీతో